హలో హాయ్ అండి.
హాయ్ అండి
బావున్నారా
బావున్నామండి మీరు బావుంన్నారా
ఆ బాగున్నామండీ.
ఏం చేస్తున్నరాండి లంచ్ చేసారా మరి ఆఫ్టర్నూన్
లేదండి రంజాన్ కదా ఆఫ్ డేనే హ్మ్
ఆహా ఎప్పుడయిపోతారండి మళ్లీ రోజు
ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయిపోతాదండి అప్పుడు తినచ్చు
అవునా అండి మరి పండగ వస్తుంది కదండి షాపింగ్స్ అన్ని పనులు అయిపోయినాయిండి మరి
ఎందుకండి ఇంకా చేసుకోలేద
వేక్ మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుందండి ఎందుకో
ఆ నెట్ కూడా ఆ
ఏం ఏం ఏంచే ఏంచేస్ వతారండి మరి ఫాస్టింగ్ ఉండి ఇలా ఏమైనా ఫ్రూట్స్ జ్యూసెస్ తాగచ్చా అండి తినవచ్చా
ఏ టైం ఏ టైం నుండి అవునండి ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటుందండి ఫాస్టింగ్
మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు
అవునాండి
వాటర్ వాటర్ తాగకూడదు ఏం తినకూడదు అలా ఉండాలి మొత్తం మొత్తం ప్రేయర్ చేసుకుంటా ప్రేయర్ అంటే ఖురాన్ చదువుతు నమాజ్ ఎదుగుతు
మీరు ఎన్ని ఉన్నారండి మరి టోటల్ ఉన్నారా ఫాస్టింగ్స్
అలహందుల్ అయాని పాటించాలి
అవునండి ఒక్కటి లే అండి ఎందుక ఏమైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమన్నా వచ్చినాయండీ
ఆ రోజు కొంత ఫీవర్ వచ్చింది
అవునండి జాగ్రత్త అండి ఆరోగ్యం కూడా చూసుకోండి టైం కి తినండి ఫ్రూట్స్ తినండి రోజా అయిపోయినాక కూల్ డ్రింక్స్ తాగండి
అవునండి సరే అండి మీరు చేశార లంచ్
చేస్ తీన్నామండి మధ్యాహ్నం మే తిన్నాము మేము
ఇవాళ ఏం స్పెషల్ మరి
ఆలు అండి ఆలు కర్రీ ఇంకా రైస్ ఆలు కర్రి అండి ఇవ్వాళ
ఓక్
అవునండి
ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం లేదండి కాలేజ్ వెళ్లినం వచ్చినాం పడుకొని ఇంతకు ముందే లేసాను టీ టైమ్ అయితుంది టీ తాగాలి
ఓకే
మీరీగా ఫాస్టింగ్ అయిపేనాకనే చేస్తారాండి భోజనమైన కూల్ డ్రింక్స్ తీసుకోవడం గసం
కూల్ డ్రింక్స్ తీసుకోవోద్దు ఫ్యాస్టింగ్స్ అప్పుడు
అవునా అండి
ఆహ్ కూల్ డ్రింక్స్ అనేవి ఏం తగొద్దు ఆ ఫూట్స్ తినొచ్చు కూ కూల్ వాటర్
అవునండి ఫ్రూట్స్ లల్లో మీ ఫేవరెట్ ఫ్రూట్స్ ఏంటండి మరి
నాకు గ్రేప్స్ ఇష్ ష్టం అండి గ్రేప్స్ యాపిల్ మ్యాంగ్ ఎక్కువ ఇష్టం గనీ ఇప్పుడు దొరకది
అవునండి ఇంకా ఇంకొక వన్ మంత్ అయి అయితే వస్తాయండి మ్యాంగో ఇప్పుడు ఆల్రెడీ చెట్లకి పూతలు వస్ తున్నాయి కదండి చూస్తున్నారా మీకు చుట్టుపక్కల ఉన్నాయా
ఇనీపియాట్లేదండీ మీ వాయిసు
మామిడి చే ట్టు ఉంది
అవునా అండి తింటారా అవి అండి లేకపోతే ఇట్లా అమ్మడానికి వాడతార
అవునండి అవునండి పచ్చడి చేయడం వచ్చా అండి మరి మీకు
అవునం డి ఒచ్చు
అ బాగుందండి మీ వాయిస్ మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు
అద ఓ ఫ్రెండ్స్ తో ఉండే కదా కొంచెం అలవాటయింది
అవునండి ఉన్నారాండి తెలుగు ఫ్రెండ్స్ మీ
ఆ అవునండి ఎ ఉండాలి స
ఉ అవునా అండి
అ
ఇంకా అండి మరి ఏం చేస్తున్నారు
ఏం లేదండి
మంటలు ఎప్పుడు చేసుకుంటారండి
వండని కి సిక్స్ థర్టీకి స్టార్ట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాం
తిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఫాస్టింగ్స్ అ అండి
అవునండి ఎర్లి ఆ ఎల్ ఎర్లీ మార్నింగ్ హైకి మళ్ళీ వంట వచ్చేసి మళ్ళీ తినడం
ఆ గమ్ అయ్యయో ఏం కట్టడి ఇంకా అండి మరి హలో నా వాయిస్ వినిపిస్తుందా అండి మంచి
సరే అండి
ఓకే అయిను
అ
ఇంకా అన్ని బయటికి వెళ్ళడం ఇట్లా ప్లేసెస్ విజిట్ చేయడం టూర్స్కిళ్డం ఇట్లా అజేష్ట వస్తార అండి మరి మీరు ఇంట్లోనే ఉంటారా
ప్రదేశం ఇట్లాయ మయినా అ అంటే దర్గా టెంపుల్స్ కి వెళ్ళడంమా అక్కర ఇక్కర విరయం
అవునండి ఫేమస్ మీ మీ దాంట్లో ఫేమస్ టెంపుల్ ఎక్కడ ఉందండి మరి
ప్రిమ్ మాస అండి ఇక హచ్చ్ మక్కా మదీనా
మిర ఊర్ ఎ ఊర్లో అండి అండి మరియు ఫేమస్ అంతే
సౌ సౌదీ అరేబియాలో ఉంటేది
అవునా వెళ్ళారాండి మరి మీ కుటుంబంలో ఎవరైనా మీరు గానీ
ఆహా లేదండి ఇప్పటి వరకు వెళ్ళలేదు
అవునా అండి
ఆ ఆ
అన్ఇన్ టెలిజిబుల్
మీరు వెళ్తారా మీరు వెళ్తారా టెంపుల్
మ్ అ అవునండి ఎళ్తాం సండే సండే
సండే సండే హాల్డే ఉ ఇ చర్చ్ కెళ్తారా టెంపుల్కెళ్తారా?
చర్చికెళ్తామండి మేము
షట్ ఇ సండే సండే ప్రేయరుంటది కదా ఇలా
అవునండి. సండే సండే ఉంటది మాకు ప్రతి సండే ఉంటది. సాటర్డే కూడ అప్పుడప్పుడు ఉంటాయండి.
గుడ్ ఫ్రైడే అంటె అది ఒగ పండుగ లాగానే గదా! ఏం చేస్తారు ఆ రోజు?
దేవుడు మన కోసం చనిపోయి థర్డ్ డే మళ్ళీ లేస్తాడండి లేచి స్వర్గంలోకెళ్ళిపోతాడు. ఇట్ల చనిపోయే రోజు గుడ్ ఫ్రైడే మళ్ళీ లేవడాన్ని ఈస్టర్ అని అంటారండి.
ఓహో ఓకె అండి. ఇంకా చెప్పండి మీకు
ఒకక్క ఫోన్ చెత్తే అతడేసినాడు.
హలో హలో మీకు మూవీస్ అంటే ఇష్టమా?
చరను ఏం ఏమన వాట్ చట్లమిషియా
హలో మీకు మూవీస్ అంటే ఇష్టమా?
అర్ధం కాలేదండి
మూవి మూవి అంటే ఇష్ట
వినిపియట్లేదు మీ వాయిస్ ఎ కొంచెం నాకు బ్రేక్ అయి
మూవీ స్ అంటే ఇష్టమా అని
హలో అప్పుడొచ్చినాగనీ మరీ చెప్పండి హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో
హలో
హలో
హలో ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తోంది అండి బ్రేక్ అయితుంది కొంచెం మి వాయిసు
సిగ్నల్ ఇష్యూ ఉంది అండి ఇక్కడ సిగ్నల్ లేదు
అవునా ఓకే అండి
మూవీస్ అంటే ఇష్టమా మీకు
అవునండి తెలుగు మూవీస్ చూస్తా ఎక్కువగా
ఏ మూవీ అంటే ఇష్టం
నాకా అండి ప్రభాస్ మూవీస్ అంటే ఇష్టం అండి
ఓ మీ ఫేవరెట్ హీరో ప్రభాసా
అవునండి
ఓకే ప్రభాస్ ది ఏ మూవీ ఇష్టం అండి
ఆ నాకా అండి బాహుబలి మంచిగా అనిపిస్తుంది ఇంకా డార్లింగ్
ఆ అవునా ఇంగా రీసెంట్ మూవీస్ ఇంగా ఏది ఇష్టం అండి
రీసెంట్ అం అంటే నాకు సలార్ మూవీ ఇష్టం అండి
సాలార్ మూవీ ఇష్టమా
మీరు చూస్తారండి తెలుగు మూవీస్ కానీ హిందీ మూవీస్
ఆ చూస్తాం అండి తెలుగు చూస్తాం హిందీ కూడా చూస్తాం
అవునా అండి
హలో
హలో
హా చెప్పండి
చెప్పండి మీరే